హలో పిస్తుందా
విన్పిస్తుంది విన్పిస్తుంది
ఉ
ఇంకా మరి
తిన్నావా ఎంజేసిరు స్పెషల్ ఈరోజు ఏం లేదా
పప్పు చారు
నిన్ననే కదా పప్పు
ఈరోజు పప్పు చారు
ఓ మీద్ పప్పు పప్పుచారు డిఫరెంట్ ఉంటుదేమో కదా మర్చిపోయాను
ఉం నీకొకసారి పప్పుచారు తినిపియాలి బాగుంటంది పప్పుచారు మామమ్మ బాచేస్తాది
ఇది డిఫరెన్స్ ఉండదు చెప్తున్న కదా మొత్తం ఒకటే పప్పు
మీరు వేళ్ళక వేసుకుంటారు మేము వేళ్ళక ఎస్ మేమ్
మీది పప్పు ప్లస్
అందులో చింత పండు చారు పోస్తారు గంతే ఆహా పప్పు చార పప్పు ప్లస్ చారు వేరు పప్పు అంటే నార్మల్గా ఉత్తిపప్పు చేస్తాం కదా అది ఇప్పుడు పప్పు చారు అంటేనేేమో పప్పుడుకబట్టి అది ఉడికిన తర్వాత అందులోనే చింతపండు రసం బోసి పచ్చిమిర్చి టమాటా మునక్కయ్ ఎసి మంచిగా బాయిల్ చేస్తారు దానే పప్పుచారు అంటారు
ఏం చేస్తా తెలుసా అన్ని కుక్కర్ తీసుకుంటాం ఒకటి ఉ అన్నీ వేసేస్తాం అందులో ఒకసారి పప్పు పచ్చిమిర్చి టమాటా గదే మాకుగ ఒకటే పప్పు ఎక్కువ నీళ్ళ పోస్తే మా అన్న చూడు పప్పు పప్పచరని సాంబార్ అంటాం మేము నిలెక్కువ పోస్తే లేదు ఆ తె మా ఊర్లో ఇంకో డిఫరెంట్ చేస్తారు ఏం తెలుసా పప్పు చేస్తారా ముదపప్పు
ఆ ఆ పచ్చి పులుసు
ఆ అంతే అనుకో గోరం ఉంటది తెలుసా అసలు తన్నబుద్ధుడు కక్క వస్తు
పచ్చి పులుసు తింట మేము కూడా చేసుకుంన అంటే ఉత్తిపప్పు పచ్చి ప
అరే అట్లా తింటే వేరే ఉంటది పప్పు వాళ్ళు ఎలా తింటారు అంటే ముద్ద పప్పు ప్లస్ చారు అలా వేసుకుని తింటారు మనకు నచ్చదు కదా అట్లా
ఊ ఒకొక్క దగ్గర ఒక్కలే కేస్తారు ఇంకా చారుని గుర్తు గుర్తుచ్చారు ఏమో చారు అంటారు చట్నీ చేస్తారా బోనాలకి
ఏంటి
ఒక చార్ చేస్తారే ఏం చార్ చేస్తారు ఆ బోనాలుకి ఒక చార్ చేస్తారు కట్ చారు కట్టుచారు
కట్టుచారు ఉగాదికి చేస్తారు పప్పులో నీళ్ళు వస్తాయి చూడు ఆ నీళ్ళతోని
ఓ మీరు బోనాల కట్టుచారు చేసుకోరా
ఏ బోనాల కట్ చారు ఎవరు చేసుకుంటారే నాన్ వెజ్ తింటారు ఆ రోజు
మనం బోనాలకి కట్టుచారు చేసుకుంటాం కదా బోనాలకి కట్టుచారు చేసుకుంటాం కదా ఏం చేసాం బోనాల రోజు గుజూ పుల్సా గుజు పుల్సు గుజు పుల్సు
అంటే
అంటే ఏమో ఏదో చేస్తారు అంతే వేసి ఏదో చార్ లక్క కొంచెం పచ్చి పులుసు లేక్కనా ఉంటది
అది పచ్చి పులుసు దాంట్లో వేస్తారులే కుండాలో బోనంలో వేస్తారు
ఆ దాన్నే మేము గుజ్జుచారు అంటాం
బోనంలో అంటే మేము ఓన్లీ బోనం లేయడానికే ఏస్తామే మళ్ళా స్పెషల్ గా తినము ప్రసాదం లోదే కొంచెం కొంచెం తింటాం గంతే ఉ నాన్ వెజ్జే మొత్తం
బో అదే ఉంటది అది కూడా ఉంటది మళ్ళా
ఉహూ
మళ్ళీ ఎప్పుడు చేయం అది బోనం చేసి
ఉ అదే బోనంలో వేస్తాం కొంచెం కొంచెం అంతే ఉల్లిగడ్డ, పెరుగు ఉ ఆ ఇగ హోమకులా ఏమోనే ఇక్కడ ఎప్పుడు ఉంటాయో మరి కొంచెం చేంజ్ అయింది కదా అంటే లాస్ట్కే అనుకుంటా మాక్సిమం
ఆ
లాస్ట్ డే ఉంటది జుడు లాస్ట్ వీక్ అప్ అప్పుడు చేస్తారు ఇగ ఇక్కడ అంతా హైదరాబాద్ మిగిలిన ప్లేసెస్ లో
ఓ
ఈ సమయం కూడా బతుకమ్మ చేస్తాం మా ఇంట్లో
ఊ అయ్యో
మమ్మీ చేస్తా అన్నది బోనం ఇగ మాకు లేరు కదా దేవుడు అందుకనీ చెయ్యము ఇగ
కొందరికి అచ్చుబాటు రాక చేయరంట కదా
అంటే కొంతమందికి ఇంట్లో దేవుడు ఉంటే వాళ్ళు చేసుకోవాలి మాకు లేదు కదా మాకు వేరే ఉంటుంది మాకు అదే చెప్పినా కదా కుండా లక్ష్మీదేవి ఆ మాకు ఇంట్లోనే ఉంటది కుండ
ఆ హ
అట్లా మా ఊర్లో అంటే ఇక్కడ మేము మా సొంతిల్లు కాదు కదా మేము పెట్టుకోలేదు
ఇప్పుడు పెట్టుకుర్రా మరి
ఆ లేదమ్మా దానికి ఇంకా వేరే పూజలు చేయాలి అంటే ఫ్రైడే ఫెస్టివల్ అని ఉంటది శుక్లవారం దేవుడు గాని
ఓహ
అంటే మీరు దావత చేస్తారు కదా మొన్న చేసుకున్నారా
ఆ పండగ
ఆ అట్లా మేము కూడా అట్లా చెయాలి పండగ ఆ రోజు కొత్తది మారుస్తారు మాది నాన్ వెజ్
నాన్ వెజే న మాది కూడా నాన్ వెజ్ ముక్కలేనిదే ముద్ద దిగదు
ఊరు ఊర్లో పెళ్ళికి కూడా నాన్ వెజ్ వండుతార
ఆ పెళ్ళికేమి వండరు గానీ
అగో అక్కడ మా దగ్గర అక్కడ వండుతారు సరే ఇక్కడ ఉండ హైదరాబాద్ లో వండరు ఊర్లలో వండుతారు ఇక
ఇంకోటి కొందరు వండుకుంటారు ఏ పెళ్ళైన మా దాంట్లో ఎట్లా అంటే రిసెప్షన్ లేకపో పెళ్ళి లోనే నాన్ వెజ్ పెడతారు లేకపోతే పెళ్ళిలో పెట్టరు
అవును అక్కడ అంతేలే రిస రిసెప్షన్ ఏం ఉండదులే అంత అందుకే నాన్ వెెజ్ పెడతరు ఏమో నాన్ వెజ్ వాళ్ళు నాన్ వెజ్ వెజ్ వాళ్ళు వెజ్ రెండు చేస్తారు
హ
అప్పుడు మా వీళ్ళు మా వదిన మా వదినల పెళ్లిిళ్ళకి మా తాతనేేసేటోడు అన్ని వంటలు
ఓ
ఉ షెఫు
లక్కీ ఫెలోస్
చేసుకు చేపిచ్చుకున్నారు అప్పుడు ఎప్పుడు
వదినోళ్ల పెళ్ళిలోకే
పోయినా పోవాలి కదన్నే ఫ్యామిలీ కదా నేను చిన్నగ ఉన్నప్పుడు జరిగినయి వాళ పెళ్ళిలు
ఆ అదే అదే అనుకుంటున్నా
ఆ అదే పోయినా పోయినా పోవాలి కదా పొయినం ముగ్గురుతో ఎలా పోయండి అంతే ఆ నాదే వైతే
మొన్న మా సీనియర్స్ అందరూ వచ్చి వచ్చిరు కదా అంటే ఒక రోజుల ఆ మన కాలేజ్ లోకి వచ్చింది మళ్ళీ మళ్ళీ ఎప్పుడు గెలుస్తామంటే ఎవరో ఒక పెళ్ళిలో తప్ప ఇంక ఎప్పుడు కలవము మనం అళ్న్నది
అయ్యో
అంతే ఇప్పుడు ఎవరైనా పెళ్ళకి కూడా కలుస్తామోగలవమో
అప్పుడు నేనే పెళ్ళి ఉంటదాక్క అప్పడే కలుద్దామా అని చెప్పేది ఉండే.
అంతే మరిగ ముగ్కుట్ ఖచ్చితంగా మా ముగ్గురులోకి ఒక వెళ్ళైతే ఫస్ట్ అయితది మా మాకంటే కదా
ఉ అంతే వాళ్లే వే సనా పెద్దోలుగదా
వాళ్ళు టూ ఇయర్స్ పెద్దనే వాళ్ళు టూ థౌసండ్ త్రీ ఒకరు టూ థౌజండ్ టూ ఒకరు టూ థౌసండ్ పోరు
అచ్చా
ఆల్రెడీ వాళ్ళకి ట్వంటీ ఫోర్ వచ్చేసినాయి. పెలేజ్ కానీ కాాలి పెళ్ల్ళ ఏజేల వాడు చిన్న పిల్లలు ఎక్కుంటారు.
ఉ అవునవును అట్లనే అట్ల ఉండడం లక్కీ
లక్కీ అదొ ఒక తేజ్ వరకి లక్కీ
ఉ అవునవును
ఓ
కాని ఒక టైమ్ లో అనిపిస్తది. అందరు అంటా ఉంటారు కదా. ఇట్లున్నావు ఏంది ఇట్లా అనుకుంటారు అప్పుడు నేను ఎందుకు లేను
అ కరెంట్ పోయింది మరి మళ్ళీ ఎప్పుడు వస్తరో పొద్దుగా త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ కు పోతే ఎందుకు కూసున్నావు టైమ్ కాలేదు ఈరోజు
ఉ మగ ఇన్నగా వె ఎండ కుసేపు ఏదో వాన పడినట్టు వాననే పడలేదు. ఇనా చిక్కట అయిపోతుంది మళ్ళా వెళతురు రాదు కదా
త్తా
ఆ బైట ఆడడ పెట్టిర్లే లైట్స్
ఉ షాపులో ఏమైనా ఉన్నాయ బరి కింద మ
కింద పెడతారే వాళ్ళు ఇట్లా బండి మీద షాప్ షాప్లు అంటే అన్ని దొరకవే ఆహా లేవు లేవు దూర్ పోవాలి కొంచెం
సప్పుడే ఒ కింద ఎవరన్నా వచ్చి సూపర్ రెండు షెడల్లు తీసుకొని సూపర్ మార్కెట్ పెడితే మస్తు గిరాకాలక అయితాయి.
అదే పెట్టొచ్చు నేను కూడా అదే అనుకున్నా. ఉన్నాయి షటలు ఖాళీగా పెట్కోవచ్చు. కదా మంచిగా ఒక బట్టల్ షాప్ అదే టైలరింగ్ షాప్ ఒకటి ఇంటర్నెట్ షాపు నెట్ షాప్ ఒకటి
ఇంటర్నెట్ కాదే కిరాణా షాప్ కుడా మొత్తం మస్త్ నడుస్తది కానీ దూరం పోయేదని కంటే ఇడే రెండు రూపాయలు ఎక్కువ ఇచ్చి అయిన కొనుక్కుంటారు.
అదే ఇప్పుడు పెడతా అయిపోతుంది కానీ పెట్ట అన్ని సామానులు దొరకవు ఓన్లీ అవి అవిద గంతే పెడతారు గానీ కూరగాయలు కూడా దొరకవ్ కూరగాయలు దొరక ముందు కోవాల
అమ్మ
నడుచుకుంటా పోవాలి కొంచెం ముందుకి అప్పుడు వస్తాయి ఇదే ఈ హాస్టల్ దాటాలి చైతన్య హాస్టల్ హాస్టల్ ఉంది మా ముందు ఆ హాస్టల్ దాటి టెల్లింగ్ వెల్ల ఇంకా అప్పుడు ఉంటాయి షాపులు
ఓ
లేదంటే ఇక చెప్తాను లింకిటో వేసుకో
అవి జరున్నాయి అవి ఎంత పడుతాయి తక్కువనే పడతాయా బయటికి అంటే
లేదే అంటే ఇక్కడ డెలివరీ ఛార్జెస్ ఒకళని కా వద్దు అనుకుంటే వన్ ఫిఫ్టీ ప్లస్ చెయ్యాలి
ఆహా
ఆ లేదు అనుకుంటే బానే దొక్కుతాయి ఆఫర్ ఉంటాయి ఫస్ట్ ఫస్ట్ నువ్వు ఇన్స్టాల్ చేసుకునక ఆఫర్స్ ఉంటాయి మంచిగా అప్పుడు మేం ము ఐస్ క్రీమ్ తెప్పించుకుంటుండేది కదా మంచిగా వచ్చేవి అంటే తక్కు ప్రైజ్ కి ఫోర్ ఒక నైన్టి ఓ నైన్ నైన్టీ నైన్కి వచ్చేవి నైన్టీ అంటే ఒక ఫిఫ్టీ ఓ ఎంతో మిగిలేవి పైసలు
ఇ
అప్పుడు ఇప్పుడు ఆఫర్స్ రావట్లేదు
సరేనా మరి
ఆ సరే